హలో విన్పిపిస్ తాంద
ఆ వినపడతాంది
ఆ బాగున్నారా
నువ్ బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తాన్నావ్
ఏం చేయలేదు మీరేం చేస్తాండ్రు
నేను ఏం చెయలేదు ఇంతకు ముందే తినేసి వచ్చినా సినిమా చు స్తాన్న
అవున ఏం
ఆ దోస్ తిన్నా నువ్వు ఎం తిన్న
నేను పూరీదిన్న
పూరి ఓ బాగా చేస్తారా పురి మీ కో
ఉం పర్లేదు బానే ఉంటాయి
ఆ
ఉమ్మ్
ఎన్ని పూరిల్ తింటావ్
తింటను ఒక త్రీ
ఆ త్రీ యేనా
అంటే ఆయిల్ ఎక్కువ ఉంటది కదా తినడానికి అవ్వదు ఎక్కువ తి న్న మళ్ళీ ఎట్లో ఉంటది ఆయిలంతా
ఆహ్ అవునులే
ఉం మీకు దోసలు బాగా చేస్తారా
ఆ బానే ఉంటాయి తిన్నా నేను మూడు దోసలు
ఉం నార్మల్ దోసే చేస్తారా ఆ ఇ రోజు సాటర్డే కదా ఇంకేంది ముంది ఇంకా
ఆ హ్ ఎప్పుడైనా ఇగాంతే నార్మల్లి బుధవారం ఒకటి గుడ్డు దోస పెడతారు
నైట్ కు
ఉహ్ రాత్రికి
ఉహ్
ఇంగా దోసలు కూడా ఆపేస్తారంట గ్యాస్ లేదని
అవును మాకు అదే అనుకుంటా ఉన్నారు చపాతిలు దోశలు ఏమి ఉండవు అనీ
ఆ చపాతి దోస స లేదంట ఇడ్లీ లేదంట పూరీ లేదంట
ఇంగా ఓన్లీ రైస్ నాకు తెలిసి ఓన్లీ రైస్ సేమో ఇంకా
ఆ మార్నింగ్ రైస్ తింటే సచ్చిపోతాము
అప్పటికి ఇంకే ఆ ఆ ఉప్మా పెడతారు ఉప్ ఉప్మా పొంగల్ అట్లా చేస్తారేమో
ఉప్మా పొంగల్ ఉగ్గాని అవే ఉండేది ఇంగా అవి రోజు అవే తింటే ఇంగా పైకి పోవచ్చు
ఉహ్ ఫెస్టివల్ కి ఇంటి దగ్గర ఉండి అప్పుడు మంచి తినెశ్న ఏం కాదులే
ఆ ఇంకా అప్పుడే తినేష్ రావల్ల
ఎప్పుడు వెళ్తారు మీరూ ఇంటికి
నేను బుధవారం పోత
ఉహ్
నువ్వు ఎప్పుడు పోతావు్
నేనా అప్పుడే
స ఎంతేలే మళ్ళీ ఎప్పుడు ఆ రోజు మా కాలేజీ లో ఫంక్షన్ ఉందనమాట ఆ రోజన్న వస్తాలి కపోతే మళ్ళీ ముందే వస్తా అటెండెన్స్ లేకపోతే
ఆ
నును
నేను ఒక వన్ వీక్ ఉండేసి వస్తా
ఉ
నేను ఈ మధ్యన్ని ఇంటికి పోయినను అందు కాబట్టి పంటకు ముందు రోజు పోదములే అ
ఆ
ఆ ఇంకా ఏంటి విశేషాలు రూ ఏం చేస్తారు మధ్యానానికీ?
ఏదో ఒకటి రైస్, సాంబార్ ఏమన్నా పెడతారేమో ఈరోజు. హ
రైసు, సాంబార్ మాకేందో చేసినాను నేను చూళ్లేదు.
అప్పుడే చేసేస్తారా? ఈరోజు కాలేజ్ ఏమి ఉండదు కదా.
ఆ కానీ చేషినారు. కొంతమంది క పోతన్నారనీ
అవు అవు ఇంకా
చేషినారు. వాల్లు మొ కాల్లాగనే జేస్తారు, మాడిపోయిన మొకాల్లా.
చాలా గ్రాండ్ గా
హ్మ్ కా ఏమి నువ్వే మీ సినిమాల్ చూళ్లేదా?
లేదు ఏం చూడలేదు, ఎటో చుస్తావున్న.
హే సినామికా చూడు బావుంది.
ఏం పేరు?
పేసినామి. క
ఎవరిది అది కొత్త వాల్లు.
ఆ ఆహ దుల్కర్ సాల్మన్. కాజలూ ఇంకొ కామె ఆమె పేరు ఏం పేరో నాకు తెలీదు.
హ్మ్
ఇంకా మల్లీ ఒచ్చేసి నిన్న ఒక మూవీ చూసినా నేను. ఆ ఎవరూ నాగచేత్ ధన్యాది లావణ్య త్రిపాటిది. బావుందిగా ఆ మూవీ కూడా. చూడు
చూస్తా ఏదో ఒకటి మల్లీ అన్ని చూడలేను నేను.
ఆ ఏదో ఒకటిలే ఆ రెండిట్లల్లో.
హ్మ్మ్
బావున్నై అవి రెండు కుడా.
హ్మ్
నిన్నా అది చూసిన, మొన్న హేసినామిక చూసిన.
హ్మ్ ఇప్పుడేం జూస్తవ్ నువ్?
ఇప్పుడా హండ్రెడ్ డేస్ లవ్ దనీ. దుల్కర్ సాల్మన్. క్య మీదండి చూస్తా అన్నా.
హ్మ్మ్ ఇక్కడ లేనే లేవు మీరు జేప్పింది.
ఆ
మూవీ రూల్స్ లోనే గదా
ఆహా లేదు లేదు యూట్యూబ్ లోనే వస్తాయి.
యూట్యూబ్ లోనే ఉందా
ఆహ్ ఆ
మ్మ్
ఏసినామికా ఇంకోటి ఈ ఏందో అది పేరు గుర్తురావట్లే. నాగచైతన్యది, లావన్య త్రిపాఠిది.
మ్మ్ హిందీ మూవీ నా అది
ఆహ లేదు రెండు తెలుగులోనే ఉన్నాయి.
హ్మ్ ముందు తెలుగు గూడా ఉంది.
ఆహ్ బాగున్నాయ్ అవైతే అసలు. ఇగ అవోటి నేను బట్టలు ఉత్కల్ల ఈరోజు
ఉమ్ నేను అనుకున్నాం. కానీ ప్లేస్ లేదు బయట
ఆ నేను సాయంత్రం పోయి ఉతుక్తా. అప్పుడు నీడ ఉం
మ్మ్ వాషింగ్ మెషనేం ఉండదా
ఉంటది. కానీ అది మొత్తం. ఆ డ్రెస్సులన్ని బొక్కల్ పడతా, ప్యాంట్లకి అంతా అట్లయితా ఉంది. అందుకని కొన్ని ఎస్ ఆహ్ కొన్ని ఉతుక్కుంటా
తేనా పైనే వాటర్ ఉంటాయా మీక్ కు
ఆ పైన కూర్చొని ఉత్తుక్కోవడానికి బండ ఉంటది.
హ్మ్ వాటర్ కూడా పైకే ఉంటాయి.
కులాయిలు ఉంటాయ్ ఆడ
హ్మ్
మీకు అట్లంతా ఏమి ఉండదా.
హా అట్లంతా ఏం లేదు. వేస్తే వాషింగ్ మిషిన్ కేసుకోవాలి అంతే.
అయ్యో
హ్మ్ హు ఉహు హ్మ్ అవును
ఉహ్మ్ ఇంకా ఏమిటి విశేషాలు
ఉహ్మ్ ఇంకా ఉన్నాయి.
మీకు ఏం ఫంక్షన్ తినందుకు ఏం చేసుకోరా
ఏముంటయ్ ఏముండవ్
ఆహ్
ఉ ఉంటే ఎప్పుడో ఒకసారి ఉంటయి
ఆ
ఉ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసింది మూవీ
ముందే ఇంతకు ముందే తినేసి వచ్చిన నేను
ఉ
అంటే ఎనిమిది నుంచి తొమ్మిదికి వస్తేనే టిఫిన్ ఉంటది లేకపోతే ఉండదు ఆ గ్యాస్ అంతా ఎక్కువ అయిపో పోయింది
అ హ ఇది ఒక్క రీజన్ అయ్యిపోయింది అంతే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కయితే ఓకే చిన్న చిన్న వాటికి కూడా ఇంకా వాళ్ళ అదే రిజన్ చెప్తా ఇంకా
కూరగాయలంతా మిగిలిచ్చు కోవడానికి ఏదో ఒకటి దొరికింది కదా సాకు
ఉ హు ఇట్లే ఏం చేతే ఇప్పుడున్న ఇట్లా పెట్టేస్తారు మనం అడగడానికి ఏముండదు బయట చూస్తా కదా మళ్ళీ ఎట్లా అడుగుతం అ రామ్ అని మనల్ని అంటారు
ఆ ఇంకా అందరికి బాలే సక్ ఐది పేత్ర్ అయితే
ఉమ్ మనం ఏం తెలియదు ఎట్లా ఉందా ఏమి అని మనం ఏం చెప్
ఆ ఈంతొ మొన్న ఇంటికి పోయినప్పుడు మన నన్ నిన్నడ్ అరవై రూపాయల్ పెరిగింది కేయాసు ముందే బుక్ చేసుకుని ఉంటే బాగుండు అని బుక్ చేసుకొని పెట్టుకోవాలా స్వామి ఎసులు గాస్ దొరుక్పోతే అంత దొరుకుతాయి మళ్ళీ అంద ద దా ర్నంగా దొర కోకుండా ఆసలు
అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కైతే ప్రాబ్లం అవుతదీ మార్క్ ఇంట్లో అట్లే లియో
అవులే మనం వాడేది రెండి పెట్టుకుంటాం మన ఇంట్లో
ఉమ్ ఆల్రెడీ ఎక్స్ట్రాగా ఉంటది కాబట్టి ఇంకా
సరే వర్క్ ఉంది ఆ ఎక్స్ అదే మా ఇంట్లో ఇంకా పట్ టీ ల్ దానికి
ఉమ్ మా ఇంట్లోంత ఉంటే ఎవరికో ఒకరికి ఇస్తా ఉంటారు
ఆ ఇంకా ఎవరో ఒకరు అడుగుతారు. కాబట్టే అయిపోయినపుడు అంతే మా ఇంట్లో కూడా తీసుకొని పోతా ఉంటారు ఎవరో
ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తానే ఉంటై మనం ఫేస్ చేస్తా ఉండాలి
క్లోజింగ్ ఒకటి ఖచ్చితంగా రెడీ గా ఉంటది ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడెప్పుడు పాడడామా నెట్టు
ఎన్నొచ్చినా ఏం జరగాలని ఉంటే అది జరుగుతాంట
ఆ అవును ఏమో జరుగుతా ఉన్నాయి అట్లా అన్ని జరిగిపోతా ఉంటాయి.
ఉమ్ మనం చేయాల్సింది మనం చేసుకుం
ఉమ్ మా ఫ్రెండ్ పా ఇంటికెళ్ళింది ఈ రోజు
ఉమ్ ఎలింద
ఆ ఆ ఎలింది నేన్ తినేసే వస్తా అన్నప్పుడు కిందికి వచ్చింది ఇంకా పాప ఎళ్ళిపోయింది
ఫెస్టివల్ కి ముందే ఎళ్ళిపోయింది త్రీ డేస్
నాకి ఏమి తొందర తొందరగా మోన్ననే గాదా పోవాలి అనింది
అయినా ఇంటికి పోవాలంటే ఎప్పుడైనా పోవాలని ఉంటది
ఆ
పుదే ఎప్పుడు పోకూడదు అని అనుకోవాలి ఎప్పుడు ముందు పోయి వచ్చినా కూడా మళ్ళీ పోవాల అనిపిస్తా ఉ
ఆ అవు ఇంగ పోయోసే ఇంకా ఎక్కువ పోదా పోదా మేం
ఉ ఇంకా ఆడుఉంటే ఆడే ఉండాలి మళ్ళీ రాలేము
ఏమో అట్లా అయిపోతా ఉంటాయి
ఉహు
నాకు జలుబు చేసింది ఇదేమో పోనే పోలే కదా
ఉమ్మ్ హాస్పిటల్ కి ఎల్లాసింది గదా
ఏం పోలేదు హాస్పిటల్ కి టాబ్లెట్స్ యేస్కునేది అయ్పోతుంది కదా అనేసి
మ్మ్ ఒకసారి ఎళ్తే అప్పుడు తగ్గిపోతా టాబ్లెట్స్ అంటే ఇంక రోజు వేస్ కొంటా హ్మ్
ఆ నేను యేసుకునే యేసుకోలేదు ఒక రోజు యేసుకున్నా అం
ఒక రోజు యేసుకుంటే ఎట్లా పోతుంది మరి
అంటే మర్చిపోతా తీ పడుకునే ముందు ఏసుకుంటే కొంచం బాగుంటుంది కదా అనేసి ఇంగ నేను మర్చిపోతానా ఇంగ పొద్దున్న లేష్నాక గుర్తొస్ త్తె సరే మరి నాకి కొంచం పనుంది
సరే ఉమ్ బాయ్